హలో
ఊ అక్క ఏం చేస్తున్నావ్
ఏం చెయ్యలా మీరేం జెస్తన్నారా
ఏం జెయలేదు అక్క తిన్నా ఇప్పుడే
ఓకే ఓకే
చికెన్ బిర్యానీ తిన్న ఫుల్గా తిన్న నేను వచ్చినప్పటి నుంచి ఇప్పుడే హా
హా హా హా
ఏందక్క
ఏమి లేదు ఏమి లేదు
ఎందక్క నవుతున్నావు
రూమ్ లో ఉన్నా
హా ఎవరు నౌపిచ్చారు
సిల్కు
ఆ సిల్కా
ఉం
హు హామ్
ఇంకేం సంగతి అక్క
చెప్పు రా ఇప్పుడే సిల్క్ కాల్ చేసిందిలే
ఓకే
ఉం
సిల్కు కాల్ చేసిందా
ఆ మంచిగా ఉందా అయితే బిర్యానీ
ఆ బావుంది నేను ఫస్ట్ టైం అంటే హాస్టల్ కి వచ్చినప్పుడి నుంచి లిప్పటి వరకు అంత ఉన్నది
పోనీలే
ఆ
మంచిదే చెప్పినా మళ్ళీ ఏ అను అనుకోకుండా అబే యిది బాలేదు ఇగ వరస్ట్ గుంది అనుకున్న ఉం
ఆ ఆ ఆ ఉం ఇంకేం సంగతి అక్క
ఇంగా పుష్టిగా నిద్రబోవడమే బ్యాలెన్స్
ఆ నువ్వు నువ్వైతే ఏమ్ దినకూ సరేనా అసలు నీకు ఆకలి అయితలేద అక్క నాకు అర్థం కావట్లేదు
ఆకలి ఐత లేదు
ఎందుకు ఐతలేదు
ఐత లేదు ఐత లేదు నేను తిన్నానుగా
ఏం తిన్నావ్
మ్యాంగో
నేను గుడా తిన్నా అట్ల అంటే అయినా నేను తినలేదా నేను మ్యాంగో తిన్నా పొద్దున్న దోశ తిన్నా
ఉం బాదం తిన్నా చెప్పు ఇంకా
ఆ బాదం అంటే ఈడనా మూలకి ఎప్పుడో పోయి ఉంటే అయిపోయింది కూడా ఉం అవ్వా కొ నువు ఇప్పుడు ఏదైన్నా తినొచ్చా అక్క ఏమైనా దోష అన్న తింటావా మరి పోయిదేవా వాళ్ళ కిందివి
వద్దోద్దు రే
ఆ
వద్దు వద్దు రేపు మార్నింగ్ తింటాలే
ఏంద అక్క అసలు నువ్వు మనిషే నా అక్క అసలు నువ్వు అన్నం ఏ అన్నం తినకుండ ఏం తినకుండా అసలు ఎట్లుండా గలుగుతావు అక్క
అది నాకు ఆకలి వేసుండే తినేదండి నాకు ప్రాబ్లం ఏముంది చెప్పు తినడానికి నాకు వెయట్లేదు వేసి పొట్లో వేసుకున్నాను అనుకో అది అరగదు వామిటింగ్ వస్తుంది అది ఒక తలనొప్పి మళ్ళీ నాకు
చ
వాంత వస్తున్నట్టుంది వాంత వస్తున్నట్టు అదొక ఫీలింగ్
హ్మ్
దానికన్నా బదులు ఇదే మేలుగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోవచ్చు
హ్మ్
అదిదా మేటర్
ఓకే
హ
ఏం సంగతి అక్క
చెప్పలే
మా అక్కకి మెసేజ్ చేసినా అక్క దీని గురించి ఏదో ఎర్రర్ అని వతుందంట సర్వర్ ఎర్రర్ అని
ఓకే ఓకే
అని ఇస్టాల్ చేసి చెయమంటాగు
హ్మ్
ఉ నేను ఇన్స్టాల్ చేసి చెప్తా అయిపోయిన తర్వాత కాల్ అయిపోయిన తరావాత చెప్తా
అలాగే
అ ఇంకేం సంగతులు అక్క అక్క ఎల్టా ఎంత రాష్ గా చెప్పింది తెలుసా నాకు అట్లా కోపం వచ్చింది
ఏంటినే
నేను చెప్పినా చూడు ఇందాక నంటే ఇప్పుడు మిగిలిన డేస్ కూడా వేసి చేయ మేము ఫస్ట్ కట్టువను
ఆ
ఆమె ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు
అదేకదా
కోపం వచ్చింది నాకు కనింక
ఎట్టో మాకు యాక్సెప్ట్ చేసింది మేము అసలు అనుకోలా సిల్కోయ అద అది ఇది స్టోరీ చెప్పి ఆ స్టోరీ ఈ స్టోరీ
సిల్క్ భయపడతుంది లే అక్క సిల్క్ కొంచెం గట్టిగా మాట్లాడతా అని సిల్కొ తో జాగ్రత్త గుంటది
కొంటది బుధవారం ఆను చేయకపోతే
ఉ
వెజ్ అది ఎగ్ ఎగ్ రైస్ తడవే ఏమిసార్
హ
హ్మ్
మరి ఏందక్క మరి పైసలు సేవ్ చేసుకున్నాక కాకపోటి
తని ఏం ఫీల్ అవుందంటే నేను తిన్నప్పుడు చేసింది నేను తినేటప్పుడు ఎందుకు చేయట్లేదు అని తను
హుమ్ మిగిలిచుకుందామనేమో
ఎంత తింటారు
ఉ పైసలు తీసుకుంట లేదా ఒట్టిగాని ఫ్రీగా వేస్తంద
ఆ వాల్లోళ్ళు వచ్చి పోయింది
లేదు లేదు
ఉ
హ
ఇంగ పోయి చెప్పుద్ది వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు ఆమె ఆమె తినదు
పైట్ బిర్యానీ తెచ్చుకున్నారు అని ఓకేనా అప్పుడు ఆమ వచ్చి రే రేపు అడగద్దు మీరు బయట తినేటప్ ఇప్పుడు నాకు చెప్పొచ్చుకదా వద్దాగా ఇందుకు వేస్ట్గా చే
నేను పైసలు కడతన్న ఆంటీ ఐమ్ పేయింగ్ యూ మనీ అంటే పే నేను పైసల్ కడుతున్నా ఎన్నిమంధం చేస్తే ఏంది అది వేస్ట్ అయితే మాకు సంబంధం లేదని చెప్తా నేను అప్పుడు అయితది ఇంకోసారి అడగదు అట్లా అన్నది
నేను తిందామని అనుకున్నాను కానీ నాకు బిర్యానీ తినాలనిపించింది అందుకే బిర్యానీ తెచ్చుకొని తిన్నాను
ఆ ఆల్రెడీ ఆమ నాకు దెలిసి పైనికు పోయింది జూడు ఆ నువ్వు ఆ చెప్పేసి ఉంటద వాళ్ళ అక్కోళ్ళ కూడా చెప్పింది వాళ్ళ అక్కోళ్ళ ఫోన్ మాట్లాతుంట మేఘనా ఏరిచ్చే ఉ
కష్
ఆ
ఇంకేం సంగత అక్క
చెప్పాలి మే ఏముంది రేపు అస్తరు మిగతా వాళ్ళు
ఆ
ఉ
బక్క అమ్మాయి కూడా వచ్చిద్ది
రేప్ బయల్దేరి ఎల్లుండి వసద్దావి
అవునా
ఊ
ఈ రేపుటికి రాదా నేను రేపుడుకి వత్తాఅని జెప్పి మంచిగ కుంటుంటే ఓయ్అవ్వ అయ్య అయ్యో హో అదా ఏ సంగత అక్క
సంంజూని మీట్ అయ్యి వస్తానుండి
ఓకే ఇవాళ మధ్యలో కలుత్తరా
ఉమ్
మళ్ళ మధ్యలో ఇప్పుడు ప్లేసులేందుకు మెన్షన్ చేసిరు గనీ మధ్యలో
ఆవు
ఆహా
అంటే ఏ వాళ్ళమ్మ వాళ్ళు రమ్మన్నారంట చూడ్డానికి తన్ని
అవునా
ఆ వాళ్ళ సిస్టరు ఎవరో రమ్మన్నారంట
ఆ
అందుకని మీటయి వస్తానని
ఆహా లగేజ్ అవన్నీ ఎట్ల మరీ
ఇత్కల దింటికి
ఆళ్ళ ఇంటికి
ఉమ్
ఉహు
ఉన్నాడుగా తీసుకెళ్తాడుగా
ఉమ్
ఉమ్
వాళ్ళకి దగ్గరనేనాక్క వాళ్ళు
నాకు తెలీదులే కరెక్ట్గా
ఆహా
ఉమ్ మేబి అయ్యిండొచ్చు అనింది ఇప్పుడు ఎవరెక్కిస్తారో నన్ను అనింది
ఉమ్
ఉమ్
ఇప్పుడు మరేక్కేయడానికి వాళ్ళు వాళ్ళ నాన్న ఎవరైన వస్తరు కదక్క
ఆ బస్సు ఎక్కిస్తారు కదా ఆ బస్ కాదు కదా అక్కడ నుంచి ఇంకొక బస్సు మారళ్తాను
మారాలంటే ఇప్పుడు ఆహ డైరెక్ట్ ఆహా ఇంటి దగ్గర ఎక్కేది డైరెక్ట్ కాదా
ఉమ్ కాదు
ఓకే అట్లేతే ఏయింగాదులే
అవు ప
ఉమ్
వాళ్ళ బావుండుంటే వచ్చి ఎక్కించుండేవాడేమో
ఆ అక్క వాళ్ళుక్క్కవలది కూడా లవ్ మ్యారేజ్ అయ అంట ఒక రోజు చెప్పింది
వాంది సేమ్ అయినా గానీ
ఆ
చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి పెళ్లి చేసుకునిందక్క వాళ్క్క అలా అమ్మ వాళ్ళనోప్పచ్చి
ఉహు
ఉమ్ వాళ్ళ పెళ్లై కూడా పదేళ్ళు అయి ఉంటది అనుకుంటా ఇహ పదేలు కాదు పదేళ్ళు కాదులే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఏ యో అయింట అనుకుంటా
ఆహ పెద్ద ఒకటి చానా
ఆహ అంటే ఎంతు ఉందో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటదేమో అంత ఉంటది అనుకుంటా
ఆహ పిల్లల
లేరు, అదే ఫీల్ అవుతుంది. తను వాళ్లు కూడ పుడతారు లేవే ఎప్పుడు రాసి ఉంటే అప్పుడు పుడతారు.
ఆ మా మామయ్య వాళ్లకి చెప్పలేదా? ఎయిట్ ఇయర్స్ తర్వాత?
మా మామకి టెన్ ఇయర్స్ తర్వాత.
ఆ.
మా మామయ్య వాళ్లకి టెన్ ఇయర్స్ తర్వాత పుట్టాడు.
ఆహ
ఊహు పుడతారు టైమ్ వచ్చినప్పుడు అంతే.
ణంగ, మాటలు పడతారు. మాటలు పడుతా ఉండాలి కదా? ఉమ్ సరే అక్క.
ఉ సిల్క్ కు చేసి, చేస్తా.
ఆ సరె